న ఎ సట్లు నలు వాం కానీ ఇ ఒందు కన ఫోన్ కడి శేష్టణ
ఏంటిది
హలో
ఆ చెప్పు
హలో వినిపిస్తున్ద
ఇనిపిస్తాంది చెప్పు అంటన
చేపు ఎంచయతనవు ఇంకా
ఏమన్నది మే చవి నాకుస్తున్నా మంగ
హలో
చెప్పవే
నువే పడు
ఏం చెప్పాల ఏమన్నా మ్యాటర్ అడుగు చెప్తా
ఇగ మా ఫ్రెండ్ ఒక మా ఊరికే డబ్బులు అడుగుతనది ఇప్పటికే డబ్బులు ఒక్కొక్క రూపాయి తీసుకుంటాంది ఇంకా డబ్బులు అడుగుతనుండి తెలుసా
ఈయకు
ఏమంటే నాకంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేదు అసలు ఎవ్వరు లేరు అట్ ఇట్లని మాట్లాడతా అసలు అంత ఫేక్ ఫ్రెండ్స్ అని మాట్లాడతాము ఉన్నప్పుడేమో పైసలు ఐదు వేలు ఆరు వేలు వచ్చినా ఇప్పుడు ఇంకేమంటాను
ఉన్నప్పుడు మరి ఆ పైసలు కొట్టిందా మరి
ఉ
ఆ పైసలు కొటిందా
అర్థంకాలే
పైసలు కొట్టింద ఆరు వేలయితే కొట్టిన అన్నవ్ కదా కొట్టింద
పంపలే ఆ పైసలు అన్ని దొబ్బింది అన్ని దొబ్బుతాంది దొంగది
మళ్ళ ఇగ ఉన్న పైసలు కొట్టు అనక మళ్ళా ఎందుకు కొడతవ్ మరె
ఆ
ఉన్న పైసలు నువ్వు అడగాలే కాని మళ్ళా కొట్టమంటే నువ్వు నువ్వెట్ట కొడుతవే మరే
అ ఊకె డబ్బులు ఊక అడుగుతాంది తెలుస ఇప్పటికి తీసుకుంది టెన్ టెన్ కే దాక తీసుకున్నది ఇం ఇంకా అడుగుతాంది
నువియ్యి నువ్వు నువ్వు
ఏమన్నా అంటే ఏమంటది తెలుసా లో అయినా అసలు టార్చర్ పెడుతున్నారు కదే అందరు కలిసి
నా ఫ్రెండ్ నా నువ్వు నా ఫ్రెండే కానే మరే ఆగాగు నువ్వు నా ఫ్రెండే
నాకు హెల్ప్ చేసే వాళ్ళే లే రు ఎవ్వరు నాకు ఎవరు వద్దిగ ఫ్రెండ్స్ ఎందుకు మరి ఇంతలా అడుకుంటున్నారు అనుకుంటా ఆమె దగ్గర ఏమైనా పైసలు మనం తీసుకున్నామా మనకాడ ఆమె తీసుకొని ఇంకా మళీ మనని అడుగుతా ఉన్నా మైండ్ ఉండి మాట్లాడుతాందా మైండ్ లేక మాట్లాడుతాందో అర్థమేకాట్లేదు
నీ పాడగాలుగాని గామడుగుడు ఏందే అని నేను అంటాన
ఆమె కాడ పైసలు లేక నన్నడుగుతాంది
అన్న పైసలు ఇవ్వను
ఆ
ఉన్న పైసలు తీర్పుమను మరామను
నా పైసలు తీసుకుంట తీర్పుతానికి చేతన్ కాట్లే ఇంకా కట్టు కట్టు ఇయ్యవే ఇయ్యవే నాకు చిట్టి పైసలు కావాలే అంటాంది ఇంకా పెళ్లయింది ఆమెకి లావు
గిట్లైతే మరి రాజ అయితడు
లవ్ మ్యారేజ్ చేసుకున్నాందుకని
మంచిదే కానీ లవ్ మ్యారేజ్ ఏమైందో కానీ వాళ్ళయన ఏం చెత్తడట మరి
ఏమో నేను తాగుతడంట తింటడట ఉంటడట ఏంలేదు అట్లాంటి వాళ్ళని ఎట్ల లవ్ చేస్తరో ఎట్లా చేసుకుంటరో ఏమో
నీయవ్వ అసొంటోలు ఆమె రాణి లెక్క చూస్ కొంతమంది కనెక్ట్ అయితు ఇ చలు ఇడ నేను చూసుకుందాం అనుకో ఏమ నాకైతే పోతే కనెక్ట్ అయిపోరుదాంత ఎప్పటికి లాగా తినటలకు ఏమ నాకు తాగుతా బిగరు తాగుతా కద ఇంకంటే
ఆ
నా అదే కరే మరి
మా మమ్మీ మా మమ్మీ ఇంటర్షిప్స్లాపచ్చి వడతాను ఫోన్ మాట్లాడతాను అంటని దగ్గరకు వచ్చి
అది గడి ఏ అ మరి
హలో
అరే మర
హలో
కడియి మరంటానా
ఎమ్మడ కజ రీల్స్తాను అమ్మ అమ్తా మాట్లాడుతాను ఫోను
ఆహ అతేట సద్దే ఇ ఇందుకన్నప్పుడు మాట్లాడకదు
అ
ఆ ఇక్కడన్నప్పుడు మాట్లాడక దెబడ వచ్చదు
అదా
మళ్ళా అసలుకై పెళ్ళి అయింది
ఏంట
అసలుకే పెళ్ళి అయింది డౌట్ వస్తుది ఫోన్ మా ఎవరితో మాట్లాడుత తనాటే పో ఎప్ప
ముప్పై నిమిషాలు అయిపోయినాక పోత పోత ఇంకొక ఇరవై ఐదు నిమిషాలు
రెంటా కతున
ఇంకా
ఇడు రంద అని చెప్పినవానే
వి వ్యప్పలేసయుతన్నటుప్పిన
ఆహ
ఇంకా
నకా లవ్ మ్యారేజ్ ఏ ఏం చేనా
ప పిజ్జా వాళ్ళు తీసుకొచ్చి ఇల్లుు అత్తమ్మ రాజతత్తమ ఇట్లా వచ్చిందని తాగను వచ్చి ఇల్లు సునీతత్త సునిత అంటే ఉన్నా రాజతత్త వత్తే తాగ వా ఏమో అతే వాళ్ళొస్తేనే అప్పుడే ఇల్ళు అందరు కలిసి ప్రస్తు వత్తాంన్న వాళ్ళుొచ్చిళు చిన్నిగాని బర్త్డే ఫొటోస్ ఇట్లన్నీ పెట్టాలి వీడియోయ వ చిని ఆ